హలో హలో హాయ్ అండి వినిపిస్తుంది మాట్లాడు వినిపిస్తుంది వినిపిస్తుంది ఆ ఆ ఏం లేదండి
టిఫిన్ చేసారా
అగానే ఇక్కడ కూర్చొని ఉన్నా
టిఫిన్ చేశారా
ఆ చేసామండి మీరు చేసారా
ఆ చేసామండి ఏం టిఫిన్ అండి
ఈరోజు పూరిీ అండి బయట నుంచి తెచ్చుకున్నా
అవునా మాది కూడా పూరి అనండి సేమ్
సేమ్ పించ్ కర్రీ కూడా సేమే ఉంటదా అండి
కర్రీ నేను పప్పు చేశానండి
ఓహో ఓకే ఓకే మాది క్యారీఫ్లవర్ కర్రీ అండి వాళ్ళు బయట నుంచి తెచ్చ నల
ఆహా కళీఫ్లవర్ కర్రీ పూరి బాగుంటదా అండి
ఆ సూపర్ ఉంటదండి చాలా బాగుంటది
అవునా నీకు నచ్చిందా ఈ రోజు మరి
ఆ ఆ కేక్ ఉంది బాగుంది
అవునా మరి అవునా మరి లంచ్ చేసారా
చేయలేదండి
అయ్యో ఇంకెప్పుడు చేస్తారండి టిఫిన్ ఆ చేయలేదండి
చేస్తాం చేస్తా అండి ఓకే ఇంకేంటండి విశేషాలు లంచ్ చేస్తానండి ఇంకా ఒకటిన్నర కాలే కదా చేస్తానండి
ఆహా ఏం ప్రిపేర్ చేసుకున్నారు అంటున్నా
ఆ ప్రిపరేషన్ అంటే అక్కడ పానీపూరి ఉం కదే అది తిన్నమని
ఉహు పానీపూరి తింటరా అండి బయట ఫుడ్ ఎక్కువ తినకండి
అవును బయట ఫుడ్డు మంచిది కాదు కానీ ఇక ఇంకా తప్ప పలకదండి ఆమె
ఉమ్ తప్పని సరి పరిస్థితిలోనే తినండి వొట్టి గా తినకండి
ఆ అంతే అంతే ఎప్పుడో ఒకసారే కదా ఏం కాదులేండి
మ్ ఓకే అండి మరి పానీపూరి ఒక్కటి సరిపోద్దా అండి ఇంకేమైన్నా ట్రై చేయపోయారు బయట మరి
ఆ మీరు చెప్పండి ట్రై చేస్తా
నేను ట్రై చేస్తా
చాట్ బేల్పూరి అట్లా ఓకేనా అండి
ఆ సమోసా పూరి తినండి బాంటది
ఆ సమోసా చాట్ కూడా బాగుంటదండి నాకి ఇష్టం చాలా సమోసా చాట్
ధహి పూరి
దహి పూరి ఇంకొకటి ఉంటది ఆ అదేమంటారు దై పూ పూరి ప్లస్సు స్వీట్ పూరి అది బాగుంటదండి నాకు చాలా ఇష్టం
ఏమొ అండి ఎన్ని ఇస్తరండి మీకు పది రూపాయలకి
పది రూపాయలకి ఆరో ఏడో ఇస్తారండి ఎక్కువ రావు
ఆరో ఏడో ఇస్తారా మాకైతే నాలుగే ఇస్తారండి ఒక స్వీట్ పూరి ఇస్తారు అంతే అండి
ఓ ఓకే ఓకే అంతే ఆ ఎన్వరు రూపాయలకయితే మా ఇంటి దగ్గర ఎనభై రూపాయలక అయితే పదిస్తారండి అని ఒకటే మొత్తం రేట్ అంత ఆ ఖరీద్ అంతా ఒకటే
ఊహు అక్కడ బాగుంటుందేమో టేస్ట్ అందుకే అంత రేటు
హా అవునవును
ఉ
ఇది కొత్త సినిమాలు ఏమన్నా చూసారా అండి
లేదాండి చూడాలి మన్న మీదిమ చూసారా
చూసానండి నిన్న ఒక సినిమా వచ్చింది హొ ఫ్రెండ్లీ కపులా ఏదో ఉంది లవ్ కపిల్లా కపుల్ ఫ్రెండ్లీ
ఆ కపుల్స్ అండి చూసానండి నేను కూడ ఆ మన్నా స్నేహితురాళ్ల అందరం కలిసి చూసినామండి
ఆహా అది మంచి ఒక సందేశం ఇచ్చే ఒక మంచి చిత్రం
సినిమా ఓ విత్ లవ్ జూసారా అండి విత్ లవ్
చూడలేదండి చూ చూడాలా అది చాలా మంది బాగుంది బాంది అన్నారు ప్రేమలు సినిమా లాగా
మరి అంత ఏం లేదు గాని
ఆ బానే ఉంది అందరు అంటున్నారు చూడొ చూడని చూడాలా ఇంకా చూస్తానండి న
అండి మనం ఎప్పుడో వచ్చింది గానీ మనం కుప్పచ్చి ఓపెన్ చేసారు
వామో గర్ల్ ఫ్రెండ్డా ఎందుకండి అంత పెద్ద పెద్ద సినిమాలు
యాండి
ఆ ఆహా అది కూడా బానే ఉంటది కానీ ఓకే చూడొచ్చండి ఒకసారి చూడొచ్చ అంతే ప్రతిసారి చూడలేం
రేప్ చూడ్డానికి రండి ఇంకా ప్రతిసారి అవేమో అండీ చూస్తాం
ఉ బోర్ గొట్టేసిద్ది ఈ కాన్ట్రానరీరీ తీసుకెళ్ళారా అండి
లేదాని మా తమ్ముడు ఏదమంటున్నడుగాని నాకు భయపతంది కా
అయ్యో దెయ్యాలంటే భయమా అండి మీకు ఓ
పడుకుంటే నైట్ అదే వతదండి ఇంకా మొత్తం
అవునా బయపడుతున్నయా అంత
ఆ ఆ సినిమా చూసినప్పుడు చిన్న పిల్లనండి నేను ఫుల్ చాలా భయపడ్డా
ఆహా
అందుకే ఇగ మా డాడీ ఇగ
నా అదే అదే నా కూడా చాలా భయం అండి మా ముందు
అవునా కానీ ఇంట్రెస్ట్ ఉంటదండి ఏమవుతదా ఏమవుతదా అని కాని భయపడు కుండా చూస్తానండి
ఆ అవునవును
ఊ ఇంకేంటండి పంటలు చేస్తరా అండి మీరు
వంటలా చా బా చేస్తానండి ఒకవేళ రాకపోయినా నేర్చుకొని మరి చేస్తా
అవునా మీ తపన చాలా బాగుందండి అంటే నేర్చుకొని చేయాలి అనే తపన
ఓహో ఓకే ఓకే అదే అదే అదే ఏముందండి ఇష్టం ఉంటే ఏదైనా బానే ఉంటది
అవునండి ఇష్టంగా చేస్తే ఏదైనా బానే ఉం
అవును
ఎక్కువ ఏది చేస్తారండి బాగా ఆ నాకు కొంచెం కొంచెం వచ్చండి
అయ్యో నే నాగే మంత రాదండి ఏదో నేర్చుకొని చూస్త అప్పటికప్పుడే
అవునా మీక్ మీ సైడ్ ఏమైన్నా స్పెషల్స్ ఉన్నాయా అండి లైక్ మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్తందండి దాన్ని ఏమంట రు నల్ల నువ్వుల పన్నీర్ కరీ
ఆ పసుపు కొమ్ముల చారు నల్ల నువుల పన్నీర్ కర్రీ పులిహోర దోశ వా అవునండి సూపర్ ఉం ఉంటదండి చాలా బాగుంటదండి అద్భుతంగా ఉంటది చాలా
అసలు అది మొత్తం పసుపు పసుపు ఉంటది కదండి
అవునండి కానీ అది బాగా వేయించి ఉడక పెట్టిన తర్వాత త్త చేస్తే ఆ నీళ్ళని చారు చేసి ఆ కొమ్ముల్ని వేస్తాం ముక్కలుగా అది బాగుంటది చాలా ఆ తింటమండి మేము
మరి పసుపు అన్నరు అంత పసుపు పసుపు పనిపియదా అండి
ఏముంటిదండి అంటే మనము ఉడికించి ఫ్రై చేస్తాం కదా ఏం కాదండి
ఉహు నేన్ మొన్న బిస్కెట్ దోశ చేసానండి చాలా బాగుండే
వావ్ అద్భుతమండి
ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆమె చేస్ స్తదండి ఆమె కొంచెం వెరైటీ వెరైటీ ట్రై చేస్తది సో నేం కూడా చేయాలి కదా అని చెప్పి ఇక నేన్ కూడ ఒకటి చేసానండి బిస్కెట్ దోశ మా తమ్ముడు హాఫ్ కూడ తినకముందే నాకు చాలుూ కడుపు నిండింది అన్నాడండి ఇక చూడండి సగం తింటేనే అంత కడుపు నిండిందంటే ఎంత బాగుందండి జెప్పండి
అదే అంటే ఫుల్ అంటే దాంట్లో ప్రోటీన్లు మనె బాడీ లో కావల్సినవన్నీ ఉన్నాయి శరీరానికి కావల్సినవన్నీ దాన్
ఆ ఉన్నాయండి ఉమ్ నెక్స్ట్ ఒరియో బిస్ స్కెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అండి
నాక్ తీసుకురండి ఓరియో బిస్కెటా వావ్ వింటుంటేనే ఎంత అద్భుతంగ ఉందో అసల
అదే బ్లాక్ బ్లాక్ కలర్ నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమండి చాల సో మీక్ గూడ ఇష్టమా అండి
చాలా అంటే చాలా ఇష్టం అండి బ్లాక్ నల్లగా అందుకే నల్ల నువ్వుల పన్నీర్ కర్రీ చేస్తుంది ది
అవ్ అవున నాక్కూడ ఒకరోజు తీసుకురండి నా కూడ బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం
ఈసారి ఖచ్చితంగ తెస్తాను నా నూవ్వల పన్నిర్ మీరు నాకు ఒరియో బిస్కెట్ మన మిద్దరం కల్సి ఆ చేసుకుందా మండి మరి ఒరియో బిస్కెట్ కర్రీ దోశ ఆ చేసుకుందా మండి ఆ
వచ్చండి మీకు అంటే వెరైటీ ఏమైనా ట్రై చేసిండ నార్మల్ రోజువి కాకుండా యూ
రోజుగాన అంటే ఇతర దేశాల ఫుడ్ ఆహార పదార్థాలు అంటే నాక్ చాలా ఇష్టం అంటే పిజ్జా అలాగ బర్గర్ లాగ ఇలాంటివన్నీ ఇలాంటి జ ఫుడ్ డు అనవసరమైన ఫుడ్ అంటే నాకు చాల ఇష్టమండి
ఆ
అవే ఎక్కువ తింటా నేను
గి రేమన్ దిన్న రాండి బర్మా రేమన్్
ఆంటిగా
బర్మర్ ఏమన అని ఉంటుందండి
బర్మరా బర్మర రేమన్నా
మ్
దేవండు రేమండ్ క్లాత్ ఉంటది కదండి వస్త్రా బణ రేమండ్ అంటార్ దాన్ని
ఆహ అట్ల కాదండి బర్మర్ ఏమనంటే కొబ్బరిపాలతో చేస్తారు దండి
ఆహ తెలీదండి నేన్ ఎప్పుడు విన్
అది బయట్ దేశాలు బయట్ దేశాల ఆహారమేనండి అది బాగ తింటారు ఇప్పుడవ్వే మొత్తం వస్తున్నాయంండి
అవున అంటే అది దేంతో చేస్తారండి అది శాకాహారమేనా
ఆ శాకాహారమేనండి అంటే టె అన్ని వెజిటేబుల్స్ వేసి ఉడకబెడతారండి దాన్ని మసలు పెడతారు కొబ్బరి పాల్తో చేస్తారు ఇట్ల చేసి అన్ని వేస్తరండి అందులో అన్ని ఫ్లేవర్స్ వస్తాయి ఇంకా ఒక కప్ లో అదేసి కొన్ని నూడిల్స్ ఉంటాయండి నూడిల్స్ ఫ్రై చేస్ స్తారు నార్మల్ ఫ్రై ఆ నూడిల్స్ అందులో వేసి మీద బ్రౌన్ ఆనియన్ అట్లా అవన్నీ ఎస్తారండి ఒకవేళ ఎగ్ తినాలనుకుంటే ఎగ్ బాయిల్ చేసి అక్కడ పెడ్ ఎగ్ వేస్ తారు అందులో మీద లేకపోతే చికెన్ వేస్తారు చాలా బాగుంటదంట అండి
ఆహా శాకాహారం అన్నారు
ఏంటండీ
అంటే సహాక్ సాకహారం కాదా అండి అది
ఆహా శాకాహారంలో కూడా తినొచ్చండి అంటే మనకి ఫ్లేవర్ ని బట్టి మనం ఎగ్ యేసుకోవొచ్చు ఆ ఇట్లండీ
ఆ
నేను కూడా యూట్యూబ్ లో చూసానండి లేకపోతే నాకు కూడా తెలీదండి
ఆ న బాగుందండీ ఇది ఏదో క్రైస్ కచ్చితంగా ఇంకోసారి ప్రయత్నించాలైతే
మన ఇద్దరం కలిసినప్పుడు చేసుకుందాం లేండి
చేసుకుందం అండి
ఉమ్
ఆ
ఇంకేంటి అండి విశేషాలు ఆహా లేద్ దండి తినాలి ఇంకా
తిన్నావా
తినకు బైట్ ఫుడ్ తినకండి ఎక్కువ మ రి అంతగా ఏదో తప్పనిసరి పరిస్థితిలో తినండి ఆ సరే అండి జాగ్రత్త అండి మరి మీ హెల్త్ కూడా
మేము కూడా జాగ్రత్త అండి
ఆ సరేనండి బాయ్ మరి ఉంటాను ఆ ఉంటానండి ఆ ఓకే అండి